హలో కబద
హలో హలో విన్పిస్
మ్ ఆ వినిపిస్తుంది చెప్పు కాల్ చేసినవ్ కదా
ఏందీ కళీగనే ఉన్నావా
న్ ఖాళీగానే ఉన్నాను ఇందాకే టిఫిన్ చేసి వచ్చి ఫైకి వచ్చాను మీరు కాల్ చేసారు మీరు తిన్నారా
ఆ తిన్నాను నేను తినేసి ఇప్పుడే వచ్చాను
ఆ టిఫిన్ ఏంటి
మీ వయిస్ బ్రేక్ అవుతంది
ఎ టిఫిన్ ఏంటిదని అడుగుతున్నా
ఈ రోజు ఇడ్లీ
మ్ హు ఉడు
ఆ వెళ్ళేసి వచ్చాను మార్నింగే
మ్ తొందర్నె పోతున్నావ్ అయితే
ఆ ఎళ్ళను క్వాటి టు ఎయిట్ కట్ల వేళ్ళి ఎయిట్ ఫిఫ్టీన్కి వచ్చిన
ఏ టైమ్ కి లేచవ్
నేనా ఈ రోజు లెవలేదు ఈ రోజు సెవెన్ కి లేసిన
సెవెన్ కి లేశిన కూడా పాదక్క ఎనిమిదిటికి పోయినావ
ఆ
హుమ్ హు
లేసి డైరెక్ట్ స్నానం చేసి గుడికి ఒకటే ఫస్ట్
హుమ్
పోయోచ్చి టిఫిన్ చేసి స్టడీయల్ పోయినా
పర్లేదు మంచి విషయం ఇంకా మరి చెప్ మళ్లీ దేన్ గురించి ఫోన్ చేశారు
ఇప్పుడు అందరు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఓటీటీ లోనే సినిమాలు చూస్ తున్నారు గా టి ఎస్ టెస్ట్ ఎల్లకుండా
అవునవును ఇప్పుడు మొత్తం అంటే థియేటర్లలో కూడా టికెట్ రేట్లు బాగా పెంచేసిరు కదా అందువల్లనే ఓటిటీ లో అయితే ఫ్రీగా చూడొచ్చు లేదంటే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చూడొచ్చని అందరు అనుకుంట అనుకుంటున్నారేమో
కానీ ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసినంత అంటే థియేటర్ లో చూసిన ఫీలింగ్ రాదు కదా దాంట్లో చూస్తే
కరెకక్టే అండి కానీ సినిమా వాళ్ళు కూడా రేట్లు బాగా పెంచేస్తున్నారు కదా ఎవరైనా ఎళ్లి చూడాలి అనుకుంటే ఒక కుటుంబం మొత్తం ఎళ్లి చూడాలి అనుకుంటే కనీసం రెండు వేల రూపాయలు ఉంటేనే వెళ్ళగలం అన్నట్టే ఉన్నది ఇంకా దానికన్నా ఓటటిలో చూడ్డం బెటర్ కదా
ఆ అది నిజమే లేండి కాకపోతే ఈ సినిమా తీసిన వాళ్ళకైతే ఈ ఓటి టి లో చూడడం వల్ల నష్టమే వస్తాయి కదా
ఆ ఓటిటి ల చూడడం వల్ల ఏం నష్టం రాదు కదా మనం ఒటీటికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఓటీటీ లో రిలీజ్ చేసారో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఆ సినిమా వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఎంతో కొంత కాని కొనుక్కొని వాళ్ళు ఓటీటీ లో రిలీజ్ చేస్తారు కదా
ఆహా అయితే వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు నాకు ఈ విషయం తెలియదుండి
ఆ అవును అంతే
అలా అయితే ఏ నష్టం ఉండదు ఎలా చూసినా అంతే కాని ఈ థియేటర్ ల చూసినంత ఫీలింగ్ అయితే రాదు
ఆ అంతేగాని ఇగ అందరు అంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళయితే వెళ్ళి ఎంతైనా పెట్టి చూడగలుగుతారు బట్ అందరు అంతగనం పెట్టి జులేరు కదా
హుమ్ నిజమే లేండి ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే ఒక మనిషి జీతం అంతా పోయేలాగా ఉంది
ఏ ఎలా ఎందులో చూసినా సేమ్ సినిమా అనప్పుడు అందరు దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎక్కడ వేసినా అదే సినిమా బట్ కొంచెం ఫేమ్ మార్ తది అంతే
హుమ్ అంతేలేండి మరి ఈ కాలంలో పాతకాలంలాగా జొన్న రొట్టెలు అలాంటివి ఏం తినట్లేదు కదా అవి ఎంతో హెల్దీ కదా దాని గురించి ఏమంటారు మరి మీరు
జొన్న రొట్టెలు అంటే ఇప్పుడు అంత ఓపిక ఎవరికుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలని కోరుకున్నా కుడా చేసే అంత వోపీక ఎవరికి ఉండట్లేదు కదా
ఆ నిజమే నార్మల్గా ఇప్పుడు ఉత్త రొట్టెలు చేసుకోవాలన్నా కూడా అదేంత రొటీ మే ఆవి ఇవి అని అంటున్నారు పాతకాలం లాగా చేసినట్టుగా ఎవరు చేసుకోవట్లేదు కదా
ఈ రొట్టెలు చేస్తాం మీచో నాకైతే అర్థం కదా ఒకప్పుడు అయితే అమ్మ వాళ్ళ చే మంచిగా పెద్ద పెద్దగా చేస్తుండే ఇప్పుడు అసలు రొట్టెలు వస్తుంటాయి అవి పూరీలా రొట్టెలా అనీ డౌట్ వస్తున్నయి.
హ్ నిజమే ఏదో తొందరగా అయిపోతాయి అన్నట్టుగా కొనేసుకుంటున్నారులే గాని ఆ చేసే టేస్ట్ మాత్రం రాదు కదా మనం చేతులతో చేసినప్పుడు వచ్చే టేస్ట్
అంతే కదా అమ్మ రొట్టే పీఠం మీద పూలతోనే ఏస్తుంటాయి అది అసలు అది ఎంత పెద్దగా వస్తుంది. అ ఒక్క చపాతి తింటెనే కడుపు నిండిపోయినట్టు అనిపించదు ఇప్పుడు నాలుగు తిన్నా కూడా తిన్నట్టు కూడా అనిపియట్లే
ఆ నిజమే ఆవి అయితే పూరి లాగా చిన్నగా ఉంటాయి అందులోనే మళ్ళ ఏమన్నా అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వరు రెండే అంటారు.
అంటే మనం ఎట్లా ఊర్లోనే ఉంటాం కాబట్టి మనకు అట్లాంటి బాధ ఏం లేదు మాకైతే మా అమ్మ చేతితోనే ఇస్తాది.
హ్ అయితే ఊర్లో వెళ్ళినప్పుడే తినాలి ఇగ మంచిగా ఇక్కడనయితే కష్టమే
మీరు ఊర్లో ఉండట్లేదా ఇప్పుడు ఎడుంటా నేను అయితే మా ఊర్లోనే ఉంటున్నా
ఆ అంటే ఇన్ని రోజులు ఊర్లోనే ఉన్నాను ఇప్పుడే కొంచెం వేరే దగ్గరకు వచ్చాను ఇక్కడ అసలు చపాతీలు చేసేటోల్లు ఎవరు లేరు
అంటే కొన్ని రోజులకి వెళ్ళి ఉంటారు కదా మళ్ళీ ఇంటికేల్లిపోతారు రెండు మూడు రోజులల్ల
ఆ వెళ్ళిపోతాను అప్పుడు ఇగా చేపించుకోవడమే మా అమ్మతో
ఇంటికెళ్తే ఇట్లా ఉంటాలాండి కాని రోజు చేయ్యరు చెయ్యరు కదా ఎందుకంటే చేతులతో చేయడం కాబట్టి మళ్ళ కుటుంబం అందరికంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అయితది
నిజమే మళ్ళీ అందులోనూ మా దాంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా
హ్ ఏయా ఇంకా మరి
ఇంకా ఏమున్నాయంటే చిన్నప్పటి ఆటలు అలాంటివి ఏమైనా గుర్తున్నాయా మీకు
చిన్నప్పటి ఆటలు కాదు కానీ ఇందాక మీరు థియేటర్ల గురించి అన్నారు కదా ఒకప్పుడు గుర్తుంద ఆ జాతరలలా ఇట్లా సినిమా టేమ్ట్ల అనేసి ఏదో స్క్రీన్ పెట్టి అందరు ఆడ ఇస్కల్ లల్ల కూసోని సినిమా చూసే వాళ్ళు
ఆ నిజమే అండి అందరూ అంటే ఊరు మొత్తానికి అక్కడే పెట్టేవాళ్ళు జాతరలాగా చేసేవాళ్ళు కదా అదేనా
ఆ అవునవును ఇప్పుడైతే అందరు టీవీలలో ఫోన్లలో చూస్తున్నారు గాని ఒకప్పుడు అవన్నీ లేనప్పుడు ఊరంతా కలిసి ఒకటే దగ్గర చూసేవాళ్ళు కదా
ఆ అసలు అనుమతే బాగుండేది కదా అందరం కలిసి ఒకేసారి ఒ ఓకే సినిమా చూడ్డం అనేది బాగుండేది అప్పుడు అసలు
ఆ అంటే మీరు చూసారు అట్లా నేనైతే ఎప్పుడు చూడలే మా పాత కాలం వాళ్ళు చెప్తే నాకు అది తెలుసు అంతే
ఉ అదే నేను ఇక్కడ ఇప్పుడు అన్ని ఫోన్ లోనే చూస్తున్నా కాబట్టి తిన నాకు కూడా అది ఎప్పుడు చూడలేదు మా అమ్మ వాళ్ళే చెప్పేవాళ్ళు
వాళ్ళంటా అసలు సినిమా ఆడుతుంది ఏనా సినిమా ఆడుతుంది అంటే అసలు ఇగ అందరు కలిసి వెళ్ళే వాళ్ళు అంటే ఎందుకంటే అదే మళ్ళ మళ్ళ ఎయ్యరు కదా! ఏసినప్పుడే ఎళ్ళి అందరు చూడాలి కాబట్టి మొత్తం దాని మీదనే ఉంటదంట పొద్దందాకా ధ్యాస.
మ్మ్ అది నార్మల్ గా ఈ రోజు ఈ సినిమా వస్తుంది అనేసి కూడా ఊర్లో చిన్నప్పుడు సైకిల్ అలాంటివి ఏసుకొని వచ్చి చెప్పే వాళ్ళంట ఈ టైం లో ఉంటది అనేసి.
మ్మ్ దండోర అంటారు కదా దాన్నే. మైక్లలల్లో వినిపించడం లేకపోతే దండోరా వేయడం ద్వారా ఊరందరికి తెలిసేది. కరెక్ట్ గా ఆ టైం కన్నా ముందే అందరు అక్కడ వచ్చి వెయిట్ చేసే వాళ్ళంట.
ఆఁ అదే అదే అంటే ఊర్లో ఒక సినిమా కోసం అనే దండోర కాకుండా వేరే ఏవైనా ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడ అందరు కలిసి మాట్లాడుకునే వాళ్ళు కదా దండోరా ఏపిచ్చుకొని
మ్ దానిలో ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసులల్లో డప్పు చాటు అంటారు కదా! మరి మీ సైడ్ ఏమంటరు?
ఆఁ మా సైడ్ కూడ అంతే అంటారు డబ్బు సాటు అనే అంటారు. ఒక ఆయన వచ్చి డప్పు కొడు తు చెప్పుకుంటూ వెళ్తడు ఏముంది, ఏంటి, ఏ టైం కనేసి
మ్ ఏదన్న చాటింపు ఉందంటే అందరి ఊళో జనాలు బయట వచ్చి నిలిచుంటారు దేని గురించి ఏంటా ఏంటా అని
మ్మ్ అప్పుడే ఊర్ళో ఇంతమంది జనాలు ఉన్నారా అన్నట్టుగా నాకైతే అనిపిస్తది అండి సడన్ గా అందరు ఒకటేసారి బయిట కొస్తరు కదా
మ్మ్ అంతే కదా అంటే అందరు ఒకసారి రాస్తారా ఎవరి ఇంటికాడ వాళ్ళు నిలిచొని చూస్తరు కదా జస్టు విండానికి వస్తరు అనుకుంట
మ్మూఁ అదే అదే నార్మల్ టైమ్ లో అయితే ఎవరి ఇల్లు వాళ్ళదే అసలు పక్కింట్లో ఏముంది అన్నట్టుగా కూడ పట్టిచుకోరు కదా!
ఆఁ ఒకప్పుడు ఊర్లు కూడ పల్లెటూర్లు అన్ని సందడి సందడి ఉండేటివీ గానీ ఇప్పుడైతే అవి కూడ లైబ్రరీ లాగా మారిపోయినై లేండి.
మ్మూఁ అ సలు ఏమీ పట్టించుకోవట్లే ఒకప్పుడు సా హెల్ప్ అలాంటివి చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఏది చేసుకోవట్లా మీరు మీరే చూసుకోండి అన్నట్టుగా ఎళ్ళిపోతున్నారు.
ఆ జనాల మనస్తత్వం కూడ ఎట్ల అయిపోయిందంటే మాకేమొస్తుంది మీకు చేస్తే అదేదో మా పని చేసుకుంటం లేకపోతే పండుకుంటం రెస్ట్ చేసుకుంటం ఖాళిగా ఉంటం గాని మీకెందుకు చేయాలే అన్నట్టు అయిపోయింది.
మ్మ్ మ్ నిజమే ఒకప్పుడు పాతకాలం లాగా చేద్దాం వాళ్ళకి తర్వా త మనకు గూడ ఫ్యూచర్ల వస్తే వాళ్ళు చేస్తరు కదా అనే ఆలోచన అసలు లేనే లేదు. మొత్తానికే పోయిందా ఆలోచన
మనిషికి మనిషే సాయం అన్న రోజుల నుండి, ఎవరికి ఏం లేదు అన్నట్టు అయిపోయింది. ఎవరికి ఎవరు వచ్చి సహాయం చేయరు మనది మనమే చూసుకోవాలి ఎప్పటికైనా ఇగ
ఆ అంతే కదా ఇగ అందరు మారిపోతున్నారు వాళ్ళ తో మనం గూడ మారిపోతుంటే ఓ పని అయిపోద్ది మనం గూడ ఎవరికి హెల్ప్ చేయకుండా మనది మనం చూసుకోవడమే బెటర్!
ఆ అంటే మనం మనం చూసుకోవడం బెటర్ అంటే లేకపోతే వాళ్ళతో పాటు మనకేంటి మనం మన స్వభావాన్ని కోల్పోకూడదు కదా అని ఉంటే మంచిది అనుకుంటం
హలో
హలో
ఆఁ వినిపిస్తుందా? మ్మ్
ఆ విన్పిస్సుంది ఎప్పు
అదే దాన్ద కల్స్ ఏక వచన షేర్ చేసుకోవడం అవి బాగుండేటివి
హూ అవును నిజమే
హూ మాట్లాడ్నందుకు ఇంకెప్పుడైనా కాలీ టైం దొ తే ఇలా మాట్లాడుకుందం
తప్పకుండా అండి మీరు గూడా మొత్తం ఇంట్లోనే ఉంటూ ఓటీటల్ ఓటీటీలల్లో వెబ్ సిరీస్ చూ టీవీలల్లో సినిమాల్ చూస్తూ ఉండకుండా అప్పుడప్పుడు ఇలా స్నేహితుల కాల్ చేసి మాట్లాడండి మరి
ఏ ఓ టిటిలో ఒచ్చాయ్ గదా అని అవే చూస్తే ఏం ఉండలేండి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నాకూ అదో ప్రశాంతంగ ఉంటయ్ గదా చేస్తాన్
బయట విషయాలు గూడా అన్ని మాట్లాడుకుంటే మనం ప్రపంచం ఎట్ ఎళ్తుంది మనం ఎక్కడున్నం అనే విషయాలు గూడ తెలుస్తా అదే వర్గాలో ఉంటే ఏం దెలుస్తద్ జెప్పండి
హూ నిజమేనాండి సరే అండి
సరే అండి